హమ్
ఆ బాన్నాం సార్ మీరు బాన్నారా
ఆ బాగున్నాం మేడం ఏం చేసారు మేడం
ఏం లేదు సార్ ఖాళీ ఆత్
ఆ టిఫిన్ జె ఆ ఆ
మీరు
మేడం ఈ ఈ ఇప్పుడు ఆ అయిపేయింది మేడం ఇప్పుడే అయిపేయింది ఆ ఉగాదికి ఫెస్టివల్ ఎలా జరుపుకుంటున్నారు మేడమ్ నెక్స్ట్ మేడం నేను ఉప్మా చేస్తే తిన్నాను మేడం నాక్ కే
అవునా
ఆహా ఏంటి మేడం సెలబ్రేషన్సు ఉగాది సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు
బానే చేసుకుంటాం సార్ మేము మాకు పచ్చడి అనేది పచ్చడి చేసుకుంటాం అంటే అది కొ కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు కదా సార్ మాకైతే ఉంది
అదే అదే మాకు కూడా ఉంది మేడం అంటే పచ్చే ఆ అందులో కూడా రకాలు ఉంటాయి కా మేడం కొంతమందొ ఆ కొంతమందొ నూరి చేసుకుంటారు చట్నీ అంటే అందులో ఇంగ్రీడ్ డియన్స్ అన్ని కలిపి నూర్ తార్. కొంతమంది చట్నీ అంటే చట్నీ లా చేస్తారు కొంతమంది మేమైతే ఎలా చేస్తామంటే మామూలుగా ఏది షడ్రుచులు అంటారు కదా వేపపూత ఆ ఆ పులుప ఆ లేదు ఐదున్నర ఆరున్నర బెల్లము ఆ ఇది పులుపు అ తీపి వగరు ఐ ఐదో ఆరో ఉంటాయి మేడం అంతే షడ్రుచులు తొమ్మిది కాదు మేడం ఐదు రకాలు మేడం ఆ అయితే వీటిని మేము మామూలుగా వాటర్ ఇప్పుడు చింతపండు రసం ఉంటుంది కదా దాంట్లో నేన్ మామిడికాయ ముక్కలు ప్లస్సు వేపపూత ఆ ఉప్పు ఇవన్నీ బెల్లం ఇవన్నీ కలిపి ఇట్లా మామూలుగా కలిపి అవి తింటాం అంతే చట్నీ లాగా నూరము మీరు ఎలా చేస్తారు మేడం
మేము అవన్నీ కలిపి నూరుతాం సార్
అవన్నీ చట్నీల నూరుతారా
అ చట్నీ లాగా నూరి అందులో కొంచెం ఇగా ఆ ఏదైనా ఇక ఒకరాగి చెంబు ఉంటాయి కదా సార్ దాని దాంట్లోనే పచ్చడి వేసి దాని ఒకటి కంకణం కట్టి దానికి ఇట్లా బొట్లు పెడతారు పసుపు పెట్టి కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టిన తర్వా తీగా నది నై నైవేద్యం లాగా తీసుకుంటారు సార్
ఆ మీకు కిలా ఎలా ఉంది అంటే ఒక్కొక్కళ్ళకి కొంతమంది
అవును ఆ భక్ష్యాలు బొబ్బాట్లు ఇట్లే చేసు ఆ అవును సార్ మీకెళ్ళి
మాకేం ఏమి ఉండదు మేడం ఓన్లీ ఇట్లా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ను కలిపి పెట్టి ఒక రాగి చెంబులో వాటిని దేవుడి కాడా పెట్టి దండం పెట్టేసేసి కొబ్బరికాయ పెట్టి పూజ చేసిన తర్వాతకి అవి ఇగ తలా కొంచెం తీసుకుంటాం అన్నమాట అది అది తీసుకున్న తర్వాతక ఇగ ఆ రోజు స్టార్ట్ అవుతుంది మనకి
ఆ అవును సార్ మాకు కూడా అలానే
ఆ ఇంకా ఎటు వెళ్తున్నారు మేడం పండగక్కి ప్లాన్స్ ఏం చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ శ్రీరామనవమి ఉందిగా మేడం దానికి ఏం ప్లాన్ చేస్తున్నారు
శ్రీరామనవమికి మా ఊరికి వెళ్తాం సార్. అక్కడ బాగా జరుగుతుంది మా దగ్గర తీర్థం జాగుతుంది గుట్ట మీద అంటే ఒక గుట్ట ఉంటుంది సార్ అక్కడ గుడి ఉంటది గు ట్ట పైన ఇక గ్రాండ్ గా జరుగుతంది సార్ శ్రీరామనవమి.
ఎక్కుతారు మరి ఇప్పుడు గుట్ట గుట్టకాడికి
అంటే ఇగ ఆ ఊరికి వెళ్ళిన తర్వాత పైకి మెట్లు ఉంటాయి సార్
ఆ ఎంత దూరం ఉంటంది మేడం కింది నుంచి పైకి
మామూలుగా ఒక కిలోమీటర్ అంత ఉంటది సార్
అవునా
ఉ. అవును సార్ స్టెప్ ద్వారానే ఎక్కాలి ఆ అక్కడ పూజ అయిపోయిన తర్వాత మంచి అన్నదానం ఇలా అంటారు కద సార్ ఇట్లా ఎవరైనా దా దాతల ఊరు ఇలా సర్పంచ్ వాళ్ళు ఇట్లా భోజనాలు పెట్టిస్తారు మరి పులిహోర ప్ర సాదం కాకుండా ఆ ప్రసాదానికి ఇట్లా కాకుండా ఇంకా మళ్ళీ వేరే భోజనాలు కూడా పెడతారు సార్
అవునా అంటే దాతల సహకారం తోని అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారంటారు ఇంకే ఎన్ని రోజులు ఉంటాయి మేడం. అదే మరి ఎన్ని రోజులు జరుగుతాది మేడం అది
రెండు రోజులు జరుగుతాయి సార్ ఒక రోజేమో ఇది మొత్తం జాతి జాతర జరిగి ఇట్లా అది నీసు ఉండదు సార్ మొత్తం వెజిటేబుల్స్ తోని తర్వాత రోజేమో
అంటే శ్రీరామనవ నవమి రోజు అది
ఆ నవమి రోజు మంచిగా ఏం వెజ్ అంతా వెజిటేబుల్సే ఇగ నాన్ వెజ్ ఏమి ఉండదన్నట్టు తర్వాత రోజు ఎవరింటి దగ్గర వాళ్ళు చికెన్ గా మటన్ గానీ తెచ్చుకుంటారు సార్ అంటే మా సైడ్ ఇట్లా జరుగుతది ఆ ఇంటి దగ్గర అట్లా సార్ రోజ అయితే కళ్యాణం రోజ అయితే అక్కడ గుడి దగ్గరకి వెళ్తాం సార్ అందరం
గుడి దగ్గర అయితే నాన్ వెజ్ ఉండదు కదా ఫస్ట్ అయినా సెకండ్ అయినా
వెజిటేబుల్స్ తోని ఇట్లా కూరగాయలతోనే పెడుత
ఆ అదే భోజనం పెడతారు కాని నేను అనేది అది ఆ రెండు రోజులు జరుగుతది కానీ జాతర అక్కడ రెండూ రోజులు వెజ్జె అంటే ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ అసలు
ఆహా ఏముండయ్ ఏముండయ్ సార్ ఒక్కటే రోజు సార్ జాతర జాతర ఒక రోజు తెల్లారేమో ఎవరింటి దగ్గర వాళ్ళు ఇట్లా చీకె ఆ ఇట్లా చుట్టాలు పోతారు కదా సార్ ఇప్పుడు అక్కడ జాతర జరుగుతాంటే ఆ ఊరు వాళ్ళు ఆ ఊరు వరకు ఎవరి చుట్టాలు వాళ్ళు వస్తారు కదా
అదే అదేలేండి అడికి వెళ్ళినప్పుడు ఇగ వాళ్ళ వరకు కు ఫస్ట్ రోజు ఎట్లా ఏమి ఉండదు కాబట్టి. వాళ్ళని అందరినీ మళ్ళ సెకండ్ రోజున ఇట్లా ఇగ నాన్ వెజ్ తీసుకొచ్చి స్పెషల్ గా వంటలు తయారు చేసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు టెంపుల్ కాడ మాత్రం అలాంటి ఏమి ఉండదు, జనరల్ గానే ఉంటది.
జనరల్ ఉంటుంది సార్ ఆ ఒకటే రోజు కాకపోతే ఆ రోజు కొన్ని ఊల్లళ్లలోనే ఏమో జాతర ఆరోజు ఇట్ల జరగదు ఓన్లీ కళ్యాణం జరుగుతది పూజలు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం జాతర జరుగుతది సార్ గుట్ట పైనంచి గుట్ట పైన ద దేవుడు ఉంటుంది స్పెషల్ జాతర సార్ జాతరలో జాతర స్పెషల్ అసలు మాకు ఎక్కడ ఉండదు కద సార్ జాతర అన్ని ఉల్లాల్ల శ్రీరామనవమికి ఉండ ఆ కాబట్టి మా ఊళ్ళ మాకు కాదే స్పెషరా
మీ ఫ్రెండ్స్ ఇట్లా అందరుూని కలుస్త
అందర
ఈ మీరు మీరి ఇటు ఎలరా మేడం ఇప్పుడు శ్రీరామనవమికి మన ఆ భద్రాచలం స్వామివారి కళ్యాణోత్సవం తిలకంచయడానికి అలా వెళ్లరా
ఆహ వెళ్ళాం సరి ఇక్కడ మా దగ్గరనే మా ఇంటికే ఆ చుట్టాలు వస్తా స్తారు కాబట్టి మే లైబుల్నే చూస్తాం సార్ అక్కడ దాకా వెళ్ళాం మేము
అవునా ఎప్పుడైనా అలా వెళ్ళాలంని గాని అక్కడికి చూడాలని అట్లా ఏమ
అ అంటే అనుకుంటాం సార్ అనిపిస్తది కాని ఇక మా దగ్గరనే మా ఊళ్ళనే పండది కదు సార్ మా ఇంటికే చుట్టాలు వస్తారు కదా ఇక మేము అక్కడికి వెళ్తే ఎట్లా అనేసి
అదేలేండి కాని ఎంత ఎంత ఉన్నా గాని మనకు కూడా ఎప్పుడో ఒక రాజు అడిగి పోవాలి చూడాలని అ ఇట్లా ఉంట అనిపిస్తా ఉంటది కదా ఎప్పుడైనా ఎందుకంటే ఎంత ఎన్ని జరిగిన మన దగ్గరది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కానీ అక్కడ ఎలా జరుగుతుది అనేది టీవీ లో చూసిన దానిక లైవ్ లో చూస్తే ఎలా ఉంటది అనే ఒక ఫీలింగ్ ఉంటది కాబట్టి
ఇ ఇంకా టీవీలనే చూస్తాం సార్ మేము ఇ అక్కడ దాకా వెళ్ళలేము
అవునా ఏ ద సా సా ఆ మేము వెళ్ళా మేడ పోయినసారి శ్రీరామనవమి సందర్భంగా మేము అంటే టికెట్ ఓపెన్ అవుతా మేడంందుగా స్వామివారి కళ్యాణోత్సం టికెట్స్ ఆన్లైన్ లో పె చేస్తయి ఏది భద్రాచల దేవస్థానం వెబ్సైట్ లో ఉంటాయి అవి అవిు చేసుకోవలన్నమాటప్పుడు మన ఆల్రెడీ ఓపెన్య్యాయి
అవునా
టెన్ డేస్ కూడా లేదు కదా మే వెళ్తా మే అే అవి బుక్ చేసుకున్నాం అనమాట ఎట్లా అంటే ఇప్పుడు మనకి తిరుమలలో క్యూ కాంప్లెక్స్ లు ఎట్లా ఉ ఉంటాయో స్వామివారికి కళ్యాణోత్సవానికి కూడా ఒక గ్రౌండ్ ఉంటంది పెద్ద గ్రౌండ్ ఆ గ్రౌండ్ లో స్వామివారిని అలా బయట ఉత్సవమూర్తులను పెడతారు పెట్టి ముందట చాలా క్యూ ఏన్ని కాంప్లెక్స్ లు ఉంటాయ అన్నమాట ముందటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అట్లా చాలా ఉంటాయి అనమాట
అవునా
ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క రేట్ ఉంటది అందులో వి విఐపి ఉ వివిఐపి ఉంటది సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తారు మేడం ఎందుకంటే స్వామివారి కళ్యాణం అంటే స్పెషల్ కదా ఎక్కడ జరగదు కదా భద్రాచలమే కదా ఇక ఆ రోజు ఖచ్చితంగా అందరు వాళ్ళు ముందుట కూర్చుంటారు ఇప్పుడు సీతమ్ వాగిట్లో సిర్మల చెట్లు ఎలా ఉంటుంది లైవు్లో ఆ రోజు ముందట మురళీ మోహన్ వాళ్ళు వస్తారు కదా అంటే అప్పుడు వచ్చి వాళ్ళు అధికారు లాగా సేమ్జ్స్ ఇక్కడ కూడా అటె ఉంట కలెక్టర్లు ఆడి డిప్యూటీ సీఎం మన పోయిన సార్ అయితే డిప్యూటీ సీఎం పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంకా సెలబ్రిటీస్ హీరోలు హీరోయిన్స్ వాళ్ళు కూడా వస్తారు చాలా మంది వాళ్ళు ముందడు ఉంటారు అట్లన్నమాట వాళ్ళు మళ్ళ ఇంకోటి ఏంటే వాళ్ళకి కాస్ట్లీ ఎంత కాస్ట్ అయినా వాళ్ళు తీసుకుంటారు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి వాళ్ళు ముందటిటు ఉంటారు అనమాట అట్లా మనం లైవ్ లో చూడొచ్చు అనమాట ప్రతిీదిీ మనం టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళాలి వెళ్ళి ఆ టికెట్ మనకి కౌంటర్ టోకెన్ ఇస్తారు మనం ఏక మనం ఏక ఏ క్యాంప్ అంటే కాంప్లెక్స్ లో పడితే మనకి ఆ కాంప్లెక్స్ క సంబంధించిన టికెట్స్ స అ తీసుకొని మనం అందులో వెళ్ి కూచోవాలి సుమారు మూడు నాలుగు గంటలు ఉంటది మేడం స్వామివారి కళ్యాణం మార్నింగ్ టెన్ అట్లా స్టార్ట్ అయితే టెన్ లెవెన్ కి టూ త్రీ అవుతుంది టూ అవుతుంది మినిమం
కానీ మేము ఎప్పుడు టీవీలనేసారు ఇక టీవీలోనే చూసేది ఇట్లా అక్కడికైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇగా
అవునా బాగుంటది మేడం మేము చూసినాము అది లైవ్ లో వెళ్ళి అలా కూర్చోని మ న లైవ్ లో చూస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటది. వైబ్ గా, మంచిగా, ఆధ్యాత్మికంగా అనిపిస్తది. మళ్ళ మనం అళ్ళ కూర్చున్న వాళ్ళందరికీ వాటర్ సప్లై చేస్తరు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తరు.
ఆ అన్ని సరఫర ఆ అన్ని సవతలు ఉంటాయి సార్ అన్ని సవతలు మా బాగుంటాయి
ఆ ఆ అన్ని సౌకర్యాలున్ టై అవి మంచిగ అనిపిస్తయ్ మేడం ఇగ మనకీ అసలు అక్కడ ఆకలి గూడా గాదుగ అంటే స్వామివారి కళ్యాణం చూస్తంటే ఆ మాటలు చెప్తూ ఉంటే పక్కన జనస అంటే భక్తుల కోలాహలం మనకి ఆకలి గూడా అనిపియదు కాపో టె ఎండ ఉంటది గదా బా మంచి ఎండాకాలం గాబ తి కొంచెం దప్పిక అయితా ఉంటది మధ్య మధ్యలో వాటర్ ఇస్తరు మనకి మజ్జికి ఇస్తరు మంచిగా మనం ఇంక తెలిసిన ఫ్యామిలీస్ తోని ఇద్దరు ముగ్గురు వెళ్తే చాలా బాగుంటది మేడం అక్కడా ఈ అందరితో మాట్లాడుకుంటూ మనం అన్ని గంటలు ఫ్రీడంగా ప్రశాంతంగా గడప్
ఇంకా ఇంక కొసేపు ఉంటే బాగుండు అనిపిస్తది సార్ దగ్గరుండి చూసింది వేరు గదా ఇగ టి
ఆ ఆ టీవీలో ఏముంది మేడం ఇప్పుడు చూస్తుంటే ఎవరన్న పిలిచిరనుకో అడ్ బోయ్ త్తం మళ్ళ సూత్తమా ఇదే ఇగ అదే అక్కడ ఉంటే మీరు బయట వొ ఒక్క మాట కూడా వినరు ఎవరి మాట, అటువైపే ఉంటది మీ దృష్టి అంతా, ఆ ఎలా జరుగుతది మనె. ఇప్పుడు ఆ స్పెషల్ గా అనిపిస్ స్తా ఉంటదనమాట భలే ఉంది, కొంచెం కొత్తగా ఉంది. అంటే మనం టీవీ లో చూపెడతా ఉంటారు కానీ అక్కడ లైవ్. లొ చూస్తాంటే అవునా ఇలానే చూపెట్టారు అది అలానే ఉంది ఒచ్చేవాళ్ళు, పోయ్యే వాళ్ళు అలా మంచిగా అనిపిస్తద్ మేడం.
మా దగ్గర లేకపోతే మేం గూడా వెళ్ళే వాళ్ళం సార్ కాని మా దగ్గర జాతర ఉంది కాబట్టి మేము ఏళ్ళలేకపోతున్నా
ట్రై జేయండి చాలా బాగుంటది మేడం ఓకే మేడం ఓకే మేడం ఉంటా మేడం
ఆ ఓకే